ఆ ఏడి బావున్నారా
ఆ బాగున్నామ్
హా బాగున్నానండి ఏం చేస్తున్నారు
చేసుకుంటున్నా
అవునా తిన్నారా
తిన్నానండి ఏం కర్రీ అండి
హూ
బీరకాయ మాది
మాది వట్టిచాపల కూర తెల్సా
ఆ తెలుసు తెలుసు
ఆ అద్ చేసిందండి మా మమ్మీ
హుమ్మ్ బాగుంటది
అవునా
ఉమ్మ్
తిన్నారా మరి
హుమ్మ్ తిన్న మీరు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారా
హుమ్మ్ లేదండి మరి అంత కాదు ఎదో అంతంత మాత్రం మీరు
ఆ నేను అప్పు ఉంటాను నాకు కొంచెం చిన్న యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది
ఓ అవునా
హుమ్
అంటే ఏం ఏం ప్రమోట్ ఏ ఎక్కువ ఏం చేస్తారు కుకింగ్ వీడియోస్
కుకింగ్ కుకింగ్ వ్లాగ్ పెడతాను
ఏంటది
నార్మల్ డైలీ వ్లాగ్స్ కానీ కుకింగ్ వీడియోస్ గానీ పెడతాను
అదే కుకింగ్ గురించి పెడతారా ఎక్కువ
హుమ్మ్
నైస్ మీ ఇంట్లో చేట్ ట్లున్నాయా
మా మా చాలా వరకు మా ఇంట్లో అందరూ చెట్ల ప్రియులే
అవునా ఏవేం చెట్లు ఉన్నాయండి మీ ఇంట్లో
అదేండి జామ్ జామకాయ మాంగో ఉంది మాంగో రీసెంట్ గానే పెరుగుతుంది
హుమ్
హు హుమ్ మేమూ ఇది కరివేపాకు ఆ రోజ్ రోస్ రోజ్ కవర్స్ ఉంటయ్ ఆ తియాల
అవ్ కిందనా
ఆ ఎప్పటికపుడు పెడుతూనే ఉంటారు మా ఇంట్లో చెట్లు అంటే సీజన్ తగ్గట్టు చెట్లు గుడా సరిగా పెంచుతా
హుమ్ ఇంట్లో కూడా ఉన్నాయి కొన్ని చెట్లు అది అరటి చెట్టు ఉందా మీఇంట్లో
అంటే అంతకు ముందు ఉండేది అప్ మా మా మ్యారేజ్ కు ముందు
మ్మ్
అయితేలే మా ఆంటి వాళ్ళు పెట్టొద్దు అని మా ఎవరో అంటే పెట్టడం లేదట
ఎందుకండి అంటే ఏమన్నా
మార్నింగ్ లేవగానే అరటి చెట్టు పేస్ చూడొద్దు అరటి చెట్టు ఉండొద్దు అని అంటారట
అంటే ఇంటి వెనక పెట్టుకోవచ్చు కదా చూడం కదా ఇంటి ముందంటే చూస్తాము
సరే ఇంట్లో పెంచొద్దనే అంటారు ఎక్కువగా
మరి ఆరిటాకుని అరిటాకులో భోజనానికే ఎక్కువ
ఆ యూజ జేస్తారు ఆ చాలా మంచిది కా కాకపోతే ఎందుకో కొంతమంది పెంచరు నన్ను ఉన్నగి టివ్ గా చూస్తారు కొంతమంది
మా ఇంట్లో అయితే ఉన్నాయండి
దాంట్ల టైప్స్ ఉంటాయి చిన్న బనానా పెద్ద బనానా
యాక్చువల్ గా ఇది ఏ బనానానో తెలియదు మేము వెట్టలేదు అదే మొలికలు వచ్చాయి సో ఇంకా దాన్ని వచ్చిన దాన్ని పోగగొట్టద్దు అన్నట్టుగా అంటే ఉంచాం ఇప్పటి వరకు కాయలేదు యాక్చువల్ ఒక్క చూడాలి కాస్తే
బనానా తో చనా యూజెసే ఉంటాయి లీప్స్ తోటి ఫ్లవర్స్ తోటి కర్రీ జేస్ కోచి ఆ పువ్వు తోటి కర్రీ చేస్తారు
ఉహు
బావుంటుంది ఫ్రై లాగా
అంటే బనానా పచ్చి బనానా తోటి ఫ్రై చేస్తారని తెలుసు కాని పువ్వుతో చేస్తారని తెలిదండి
పప్పు కూడా చేస్తారు
ఊహూ దాని వల్ల ఏమన్నా హెల్త్ రెమెడీస్ ఉన్నాయా
గా సంత అంత ఐడియా లేదని కఖర్రీ చేస్తారు ప్లస్ అ దాంట్లో మ్యాగ్నీషియం ఎక్కువగా ఉంటుంది ఆ ఉంటాయిమో మో ఫైబర్ రిచ్ ఫుడ్ కాన్స్టిబేషన్ లాంటివి అవాయిడ్ చేయొచ్చు
అది బనానా తింటే కూడా వస్తుంది కదా అండి ఫ్లవర్ గా
బనానానే కాదు బనాను బనానా తో పాటు ఫ్లవర్ లో కూడా మ్యాగ్నీషియం ఎక్కువగా ఉంటుంది ఆ బనానాతోచ్చి స ప్రై ఇలాంటి వి కూడా చేయచ్చు
తోటి ఫ్రై తెలుసు ఆంధ్ర సైడ్ ఫేమస్ ఫుడ్ కదా లైక్ బననా చిప్స్ గాని అంటే బననా చిప్స్ ఏమో అటు కేరళ సైడ్ ఇది బనానా కర్రీ ఏమో ఆంధ్రలో ఫేమస్ ఫ్రై గాని కర్రీగాని
అందరు బననా అంటే చి అందరు చేస్తున్నారు ఒకప్పుడు కేరళలో ఎక్కువగా తినది
హ్మ్ కాబట్టి అందరు కుక్ చేసుకుంటున్నారు లెండి గని
హ్మ్
మీరు ఇప్పుడన్న ట్రై చేసిరా బననా తోటి చిప్స్
బయి కూడా చేస్తారు బాగుంది
హ్మ్ నేను చెయలేదండి నా ఫ్రెండ్స్ ఇస్తే తిననులే గాని
హ్మ్ బాగుంటుంది
హ్మ్ అంటే లైక్ మీ ఫ్రెండ్స్ అంటే గుర్తొచ్చింది మీ ఫ్రెండ్స్ తోటి మీరు ఎటైనా అంటే లైక్ కాలేజ్ టైం లో గాని స్కూల్ టైం లో గాని ఏదైనా ట్రిప్ వేసారా
బో అసల్ చాలా తక్కువ ఒకసారి వెళ్ళాను అది కూడా బానే ఉంది అంటే చిన్న ఏజ్ అప్పుడు కొంచెం ఇంటర్ లో వెళ్ళింది
అది మంచిలో ఉండలేదు అనమాట ఇంకా
ఈ మాత్రం చాలా తక్కువ హైదరాబాద్ వరకు మంక్ మంక్ మళ్ళ నేను ప్లా ఇస్తున్నాయ్ ఈ కర్మార్లు కవర్ చేయాల నేను అనుకుంటాను చూడాలి ఎట్లుంటుందో టైం అన్ని కుదరాలి కదా
టైం తో పాటి అన్ని వివరాలు
హ్మ్
అయది
అంటే సరీ మీ చెప్పింది నాకు వినపడలేదు వాయిస్ కొంచెం
చి చి ట్రిప్స్ చిన్న చిన్న ట్రిప్స్ అయినా కంప్లీట్ చేయాలియా సన్నా
హ్మ్మ్ చెయ్యండి చెయ్యండి బాగుంటది లైఫ్ లో ఎక్స్పీరియన్స్ ట్రిప్స్ తోటి కొత్త కొత్త ప్లేసెస్
బాగుంటాయి కొ ప కొన్ని పెద్ద పెద్ద ప్లేసెస్ ఉన్నాయి కానీ వెళ్ళాలి అంటే టైం కుదరట్లే
ట్రై చేస్తా ఉండండి టైం వేల్ చేసుకోండి ట్రిప్స్ కోసంకో కొనైనా వెళ్ళండి మళ్ళీ మళ్ళీ
మా హస్బెండ్ కి మంచు గరక అదే ప్రాబ్లం
ఉహు
ంద అయానికి
ఏమన్నా ఈ మధ్య అంటే దేవస్థానాలకు గాని
మా దేవస్థానాలు అంటే ఇలాస్టలింది మా తిరుపతి అంటే
తిరుపతి
హస్బెండ్ ఎల్లారు రీసెంట్గా అరుణాచలం ఆ
ఆవు లైఫ్ టైమ్ గోల్ పటొక్కరికి అరుణాచలం
నేను వెళ్ళాలి అనుకున్నాను గాని కొన్ని చిన్న చిన్న థింగ్స్ అవి అవి నెరవేరళని అనుకు కుంటున్నా అప్పుడు వెళ్ళామని ఫిక్స్ అయ్యా
మ్మ్
అబ అయకా వెళ్దాం
ఇంకా హ్మ్
ఆ మీరు మీరు వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్సా
మ్ మేమ్ రెండు అండి వెజ్ తింటా నాన్ వెజ్ తింటా ఎక్కువ అయితే నాన్ వెజ్ ప్రిఫెర్ చేస్తా
ఆవునా
హ్మ్
ఆ మేము తింటాం కాకపోతే వెజ్ ను ఎక్కువ ప్రిఫర్ చే సం నాన్ వెజ్ తక్కువ
మ్ హుమ్
ఇప్పుడున్న జనరేషన్ లో అందరు బయట టనే తింటున్నారు లేవయ అంటే ప్రిపేర్ చేస్త
హ్మ్ నాన్ వెజ్ బా ప్రిఫర్ చేస్తారా అయితే
ఆ అందరు ఇయ్యాల లేజినెస్ ఇలా చేసుకుంటారని ఆన్ లైన్ కూడా వచ్చేసింది ప్రతి దానికి ఆన్ లైన్ ఆన్ లైన్ ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు
మీకి ఈజీ యె కదా మీకి ఈజీ ఈ హోమ్ ఫుడ్
అ
బట్ చాలా మందికి హెల్ప్ అవుతుంది కదండి ఎప్పుడైతే మనకి హెల్త్ బాగుండదు బలె కాకపోతే ఎప్పుడైతే మనం చేయలేమో మన మీద డిపెండ్ అవ్వకుండా ఆన్లైన్ ఫుడ్ ప్లస్ మనగ్గూడ ఒక బ్రేక్ దొరుకుతాది కద
ఓకే పర్లేదు ఏ అదే ఎప్పటికి అలవాటు చేసుకుంటనే ప్రాబ్లెం
హా అవున్లెండి సరే అండి నేను ఉంట